హ్మ్ అనిపిసు తెలి
హ్మ్ ఏం లేదు ఓ ఉట్టిగానే కూర్చున్న నా కొడుకు కొడుతుండు నన్ను ఆ బ్యాట్ వట్టుకచ్చి తలకాయ మీద వేసి కొడుతుండు
మల్ కొట్టడమే పెద్ద పని అతనికి
ఈ పిల్లలు అంతే ఇగ కొడతనే ఉంటారు
ఇలా ఎలా మరి ఆ పడుతనే ఉంటరా
ఇం కోడుతనే ఉంటారు ఓ కొట్టుడే కొట్టు టుడు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు అమో పాప ఒక బాబు అలా పాపాటి అ ఒక దెబ్బ కొట్టగానే సైలెంట్గా పడుకునేది అటు ఏడ్చుకుంటాం మూల
ఓ
దెబ్బ కొడితే ఇంకా రెండు దెబ్బలు కొట్టటుడు కాక మళ్ళీ ఇంకా రెండు కొడతారున్నట మళ్ళీ ఎడుతుాండట ఆయనే ఇప్పుడు ఇంత ముందు కాలనే నేను బట్టల్ వాష్ చేద్దామని బాత్రూమ్ లోకి వెళ్ళిన బట్టల్ వాష్ చేస్తా అంటే వచ్చిండు మా బాబు వాడిన డ్రెస్ అంటే వాడే వాష్ చేసుకుంటుడు సరే ఈ డ్రెస్ ఈయన వాష్ చేసుకోని అని ఇస్తే అయితే దాన్ని తీసుకొచ్చి హళ వాడి నేను బయట వా చెప్తా అంటే అయితే ఎందుకు తీసుకోపోయి బయట ష్ట ఆన్ గట్టిగా నగనే ఆ వటిండు కొట్టి మళ్ళ వచ్చి బెడ్ల ఆళ్ళ కూర్చొని కి కూర్చు కాదు పండుకొని ఏడుతాడు ఓ ఓ ఓ అని ఎదుతండు
ఓహ
మళ్ళా రోషం పెద్దది పౌరుషం పెద్దది పిల్లలకి ఆ తప్పులు చేస్తారు మళ్ళా అంటే ఆ అట్లా ఇట్లా అన్నానిగా పెడతా ఉడు
గారాబం ఎక్కువ అయ్యింది పాపం
ఎక్కువనా ఎక్కువ చార్జర్ వైర్ నప్ప నుండి పట్టుకుొనే ఉన్నాడు అది పట్టుకుంటాడుట ఆయన ఇం ముజాలట
వా
చకుంటూ ఆడుకుంటూ ఉండాలట
అఓకే ఏం చేస్తున్నారు ఇంకా ఏం లేదు అందరు ఫోన్లు చూస్తా ఉంట జరుగుత నైట్ టైమ్ అయితే ఫోన్ చూస్తనే ఉంటారు
ఏమింటదు ఈ ఫోన్లో వచ్చినా కాంచాలాలు ఈ ఫోన్ లో వచ్చినా కాంచాలు ఫోన్లు చూసుడ పెద్ద వర్క్ అయిపోయింది దాని దానికి సాలరీ ఇస్తతే గవర్నమెంట్ ఫోన్ కంపెనీ కూడా ఎన్ని డబ్బులు
ఉ ఎన్న డబ్బ వచ్చ జూ డమ కదా
ఇక ఫోన్ ఫోన్ లేకుంటే వేరే ప్రపంచమే లేవ టి చిన్న పిల్లవాళ్ళు పుట్టిన పిల్ల వాళ్ళ కానీ వాళ్ళ ఫోన్ లో చిత్తలుు ఉన్నా కొడుకింత బుడ్డ కూడాన్నాడు వాణకి ఫోన్ పెట్టి బొమ్మలు పెడితేనే అన్నం తింటాడు
ఓ మరి ఎలా మరి మన్ చార
ఆ
పోన్ మాన్పియర మరి
ఇక అయన మా అనిపియలేమి ఇప్పుడు అలవాటయింది స్కూల్కి పోతేనే మళ్ళా మంచి డ్రెస్ ఆ అటె
ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఒక సంవత్సరమైన నిండిందా
ఇంకా ఎడ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కు పంపిస్తారట పిల్లల్ని మా చెల్లె కూడా అస్సలు మాకు ఇద్దరు చెల్లెలు పెద్ద చెల్లె కూడా అస్సలు అనేగలలేదు ఏడుస్తంది అ తీసుకురా అప్పుడు నేను ఎ తీసుకు అ బాల్ దీస్కో తీసుకరాపో తీసుకరాపో బాల్ నన్ బర్త తీసుకొ నాకే ఆ బాగున్నా పెట్టతే నేను నటు బాడసిన ఆ అర్దమయితది తెలుగే మాట్లాడతడు అమ్
ఇ మీ బసు కొండ పోతది మళ్ళి
ఏయ అయ్ అయి అంటాడు అమ్మ అంటాడు తాత అంటాడు తాతి అంటడు అమ్మమ్మా అంటాడు వాళ్ళూర్ తిల్ పేరు పా తుబుకు మోకాళ్ల నొప్పుల ఆపరేషన్ అయిపోయింది హా ఐతే ఐపోయినాక ఊరికి ఎల్పోయింది
ఆ
అక్కడే ఉన్నారు వాళ్ళు ఏం కర్రీ చేసారు.
ఏం లేదు ఆ వంకాయ పెడతారు. సాంబార్ పెడతారు పప్పు పెడతారు పెరుగు పెడతారు రోజు తిన్నాయే కాబట్టి తిన బుద్ధి కాదు మాకు ఇగ అంతే ఆ
వట్టిగా సాంబార్ల అన్ని కర్రీస్ మిక్స్ చేేసుకొని తినాలి. ఇగ అంతే తప్పదు
ఈయయాలా వంట ఐప్ అ
ఎమ్మన్న పచ్చడి పెట్ట మన పోయారు మరి మీ అమ్మను
మా అమ్మ మా అమ్మ మా అమ్మా మా అమ్మకేం రావు మా అమ్మ నన్ను కొట్టడానికి వస్తది. ఫస్ట్ అడిగితే చేసుకుంటే నువ్వు చేసుకో నాకేంటి
యూట్యూబ్ లో చూసి బిర్యానీ చేసుకోచ్చు కదా
ఉన్నదంతా పాడైపోతది
ట్రై చేయ్యాలి. ఒకసారి ట్రై చేస్ రాకుట్టే నెక్స్ట్ టైమ్ వస్తదేమో
చికెను మటను అలాంటి వేసి చేస్తే అయిపోయినట్టే నా పని
మ్
మా ఇంట్
మీకు ఏం పచ్చడి ఇష్టం మరి చికెన్ పచ్చడి పచ్చడి ఇష్టమా మటన్ పచ్చడి ఇష్టమా ఫ్రై లు ఇష్టమా సూప్లు ఇష్టమా కర్రీ స్
నాకు చికెన్ పచ్చడి చేసుకోవాలని ఎప్పట్నుంచో ఆశ ఈ హాస్టల్లో లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు చికెన్ పచ్చడి చేయి మమ్మీ చేయి మమ్మీ అంటే అమ్మ నన్ను కొట్టడానికే వస్తుంది. మరి
ఎందుకు మా అంత ప్రేమ కొట్టే అంత ప్రేమ అంతా పెద్ద బిడ్డని
కొడు కొట్టడానికి వస్తుందంటే తిడతది. అంతే కొట్టడానికి వస్తే ఇంక పడతామా ఏంటి పడము కదా ఇగ అంతే అది మా అమ్మ పెట్టదు. ఇక అడిగి అడిగి నానోరే పోతది మా అమ్మ పెట్టదని పిలుస్త ఇగ
మీరు ట్రై చేయ్యెండి యూట్యూబ్ల ఒకసారి రెండు సార్లు అగో ఒకసారి రెండు సార్లు ఫ్లాప్ అయిపోతది నెక్స్ట్ టైం మంచిగా వస్తది కదా
చేయాలిగా ఏముంది ఈ ఇయర్ అయిపోతది నెక్స్ట్ ఇయర్ అయిపోతది అంతలోపు నా బీటెక్ అయిపోతది
రేపు ఫ్యూచర్లా మీ పిల్లలకి చేసి పెట్టొచ్చు
మా పిల్లలా మా పిల్ల మేను ఏమో నాకు వంటలు కూడా సరి వంటలు వచ్చు కాగాని అంత చెయ్యను హాస్టల్లోనే ఉంట కాబట్టి చెయ్యను ఇంటికెళ్తే వంటలు చేస్తా కొంచెం కొంచెం అది కూడా నాకు చికెన్ కర్రీ వచ్చు మిగతా కర్రీస్ వచ్చు కానీ మటన్ రా దు ఫిష్ రాదు ఫిష్ ఫ్రై చేస్ త అంతే మీన్
ఆ నమ్ ఫిష్ అంటే ఇష్టం మా మరి ఏమంటే ఇష్టం చికెన్ అంటే ఇష్టమా మటన్ అంటే ఇష్టమా?
నాకు చికెన్ మంటే అంటే ఇష్టం కానీ ఫిష్ అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నాకు సైట్ అంటే కళ్ళు సరిగ్గా కనిపించవు ఇప్పటికే ఎక్కువ అయితాం అవి తినకపోతే ఇంకా ఎక్కువ అయితదని తినడం అలవాటు చేసుకుంటున్నా
మ్
తింటే మంచిదే కదా!
ఫిష్ చిన్నప్పడి నుండి అలవట్లేదా మీకు?
ఏమో ఎట్లా బంద్ చేసిండో తెల్వదు అస్సలు ఫస్ట్ ఎలా అలవాట్ కాలేదో తెలియదు కానీ ఆ స్మెల్ నచ్చదు అస్సలు మంచిగా రాదు.
అవును కొంచమ విష్ని కూడాడది న నాకు అస్సలు నచ్చదు నా కొడుకు ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు ఫిష్ తింటే మంచిది ఫిష్ తినాలి ఫిష్ తినాలంటే ఫిష్ రూపం తెలవకుండా దాన్ని ఫ్రై చేసుకొని తినేదాన్ని సల్దా అ స్కిన్ అనేది కనపడకుండా మొత్తం స్మెల్ కొంచెం కూడా రాకుండా మొత్తం ఆ అన్ని మసాలాలు దానికి పట్టించి అట్లు ఉంటేనే తినేదాన్ని లేకుంటే అది ఫిష్ లెక్కగా నాడితే తినకపోయేదా నాకు భయపడుతు నుండి అలవట్లేదు ఫిష్ అంటే మా అమ్మ అలవాటు చేయలేదు మా అమ్మ కొండరాదు మాకు పెట్రాదు
ఇడ
ఇంకా జోక్ చెప్తినండి మనం ఆ అట్ట నేను నా కొడుకు బయట స్నాక్స్ బాగా తింటుండని అమ్మ ఓ ఒక ఒక కేజీ అన్నీ చిన్న మడుగు పూసలు వేసుకొని తీసుకురానంటే మీరు పడగొట్టు చేసుకొస్తా అంటను
ఓ వా
ఇది అనే అప్పలక అని అంటే నేను రానిపోని ఛార్జ్లు నీ కొడుకు అప్పలు నూనె అవి ఇవి అన్ని వెయ్యి రూపాయలు అయితే కొట్టు అని అంటాను నా కొడుకు దీన్ని ఐదు రూపాయలు స్నాక్స్ కు నేను వెయ్యి రూపాయల నే కొట్టాల అని అని అంటే నవుతాంది
ఉ ఉ మీ మమ్మీ రాదేమో
త మీరాదు మేమే పోవాలా
మరి ఒక్కతే ఉంటది కావచ్చు కదా
ఒక్కతే ఉంటది రా అన్న రాదు
ఆ భయంమే మరాడాల
ఉ భయమే కొజ్జమయితే
నేనైతే తీసుకో మా అమ్మని తీసుకొని వచ్చి హైదరాబాదులో దిగబెట్టేసా మామ మళ్ళీ రావడానికి ఏంది ఎంత ధైర్యం చేసిందో వెళ్లేటప్పుడు చేయలే గాని
ఆ అవును మన ఊరు కాదు కదా అ మన ఊర్లో మన ఊరు అయితే మన ఆ ఏంటిది ఉండాలనిపిస్తది మన ఊరు కానప్పుడు సిటీ కదా వాళ్ల ఊర్లో అలవాటైనోళ్ళు అక్కడ ఉండలేరు మళ్ళీ అక్కడ వెదరు వాతావరణం బిహేవియర్ అంతా వేరే ఉంటది అక్కడ
ఏముంటది జాబ్ చేసుకుంటూ పని చేసుకుంటే అదే అలవాటు అయిపోతది
మనం అడ్జస్ట్ అయిపోవాలి దేనికైనా కొందరు అడ్జస్ట్ కాలేరు ఆ ఏ ఇగ అన్నీ వెతుకుతా ఉంటారు వంకలు వెతుకుతా ఉంటారు ఉండలేక
ఇకా అదంటే వాళ్ళు మారరు వాళ్ళని మార్చాలి అనుకోవడం మన తప్పు నేను
ఎవరి ఇష్టం వాళ్ళు మనం ఏమని చెప్ మొత్తం వాళ్ళకు కూతురు వాళ్ళ హ్యాండ్స్ ఉంటది ఎవరి ఫ్యూచర్ వాళ్ళ హ్యాండ్స్ ఉంటదికదా మనం ఏం చెప్పలేం ఊ మా పెద్దమ్మ వాళ్ళు ఉ ఉంటారు వాళ్ళైతే ఇక్కడ ఉండబట్టి టెన్ ఇయర్స్ వాళ్ళు అసలు ఎల్లరు అవును పాప మ్యారేజ్ చేసిళ్ళు అప్పట్నుండి ఆమె కట్నం మీయ్యలాని ఇక్కడే ఉన్నారు ల్యాండ్ తీసుకున్నారు ఫ్లాట్ తీసుకున్నారు హౌస్ తీసుకున్నారు మా పెద్దవాపు కూడా చాలా డ్రింకర్ అన్నమాట బాగా డ్రింక్ చేసేవాడు అట్లా ఆయన మొత్తం చేంజ్ చేసింది ఆమె ఇక్కడ సిటీకితీసుకొచ్చి కొందరు ఉంటారు ఇగ అలా చేంజ్ కొందరు రారీగా విలేజ్ వాతావరణాన్ కలవాటు పడి అక్కడే ఉంటారు
ఏంతి